హలో హాయ్ ఏం చే బాగున్నా మీరు బాగున్నారా
అవును బాగున్నాం ఏం చేస్తుంట్రూ
ఏమి లేదు బైడికచ్చినా మీరు ఏం చెత్తురు ఆ తిన్నా మేరు తిన్నార
అవును తిన్నమ్
ఏంకురా
పప్పుచారు
ఉహ్మ్ ఇంకా
చెప్పండి ఏం చేస్తుంటవు
ఏం లేదు బయటికచ్చినా ఇప్పుడు మొహరం స్టార్ట్ అయింది ఎట్లా మరి ఉమ్
షాపింగ్ కా
ఉమ్
షాపింగ్కి వెళ్ళారా షాపింగ్ ఆహా
ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్ దగ్గర వచ్చిన
అవునా బాగున్నారా అందరూ
బాగున్నారు
ఉ తిన్నారా మీరు
ఆ తిన్నా
ఎం కూరా
ఇయ్యాల టిఫిన్ చేసిన పొద్దుగాల అయితే ఇప్పుడు ఇంటికి పోయినాక చూడాలే ఏమన్నాయ్ కురాగాయల
అవునా
ఉమ్
ఇంకా మొహరం వచ్చింది కదా కొట్ట కొత్త బట్టల్ తీసుకుంటుండ్రా
తీస్కోవాలె మీరే తీసుకున్నారా
ఆహా తీసుకొం
ఉహు
మా దాంట్లో ఫైవ్ ఇయర్స్ కన్నా తక్కువ వాళ్ళకే వేస్తాం ఆ తర్వాత పెద్ద అయిన వాళ్ళకి వేయం
ఉహు
మీరు అ
మా ఇంట్లోని కూడా అట్లనే ఉన్నాయి కానీ ఇప్పుడు చూడాలి పోతే పోతా షాపింగ్కి లేకపోతే లేదు
ఏం తీసుకుంటారు మరి
ఇయ షర్ట్ ప్యాంటే తీసుకుంటా రెడీమేడ్
షర్ట్ ప్యాంటే తీసుకుంటారా
నెక్స్టు పెళ్ళి కూడ ఉన్నాయ్
అవ్నా
ఊ
ఏం చేస్తారు మొహ్రం గి మీరు
హ మొహరంకి ఆ బెల్లంది శర్బత్ చెత్తం ఇంకా ఆ పాల్ పాలు పాలు ఉండేగా దాంతో టి షర్బత్ చేస్తరు ఇంకా ఇవి టెన్ సిక్స్ డేస్ నైన్ డేస్ టెన్ డేస్ కి చేస్తాం గిట్ల
అవునా చికెన్ మంటన్ తింటారా
తిన
మెంగుడ తినం
టెన్ డేస్ గిట్లానే ఉంటాం తినం మేము
అవును మేము గుడా తినం టెన్ రోజు తింటాం ఇగ
ఇంకా
చెట్లు ఉన్నాయా మి ఇంట్లో నాటుతారా మీరు చెట్లు ఏమైనా ఇష్టమా మీకి
అమ్మాగాయ్ ఉన్నాయి పెట్టుకుంటే అమ్మ
మీరు హెల్ప్ చేయరా
చెతాం అప్పుడుప్పుడు
హ
చెట్లు పెంచుతుంది ఏవి రోజ్ ఫ్లావర్స్
అవునా గులాబీ చెట్లున్నాయా ఇంకా ఫ్రూట్స్ చెట్లేవా ఏ ఏమి లేవ్వా మా ఇంట్లో అయితే నిమ్మకాయ చెట్టు ఉంది మామిడి చెట్టు ఉంది సితాఫల్ చెట్టు ఉంది గులాబీ చెట్లు ఉన్నాయ్
ఉహు
ఇన్ని చెట్లున్నాయ్
మా ఇంట్లో అయితే పోదీనా చెట్టున్నాయి నిమ్మకాయ చెట్టున్నాయ్ ఇంకా గయి ఒక్కటే ఫ్రోడ్ది ఉన్నాయి అవి కూడా సితాఫ రామ్ సితాఫల్ అని ఉంటాయి పేరు కానీ కోతరిలు బతుకనియ్యలే
అస్సల్ ఉండనిస్తలేరు కోతులయితే ఎక్కడ నుంచో వస్తున్నాయి మస్ తు విసగిస్తున్నాయ్
ఉమ్ ఏమైనా అంటే ఇంట్లో దొంకుతానయ్ ఎట్లయినా సాను ఉండె చిన్న సానుకు
అవును ఎండ బాగుంది కదా మీ దగ్గర ఉంది ఎండ
పుల్ ఉన్నాయి పుల్ కొడుతంది వర్షల వర్షాకాలంలా కూడా ఎండ కొడుతంది
ఉ సేమ్ మా దగ్గర కూడా అట్లానే ఉన్నది చాలా ఎండ ఉన్నది కుళ్లర్ లేకుండా అస్సల్ ఉండాలేము దాంట్ల నీళ్ పోసి పోసి సావాలిగా
ఉ
వర్షాకాలం వస్తే మంచిగా ఉంటదని చూస్తే అస్సలు వస్తాలేదు ఆహా మా అబ్బాయి వేస్తాడు
ఉ మంచొడు వాడుక
అవును ఏ పని చేయడిగా కులర్లో నీళ్ళు వేస్తడిగా
ఉహు
మీరేం చేస్తారు ఇంట్లో పని
చెత్తా అన్ని పనులు చేత్తా అమ్మా చెప్పేయి కానీ అర్థం కాలేకపోతే చేయంట ఆ
బలే వారు ఉన్నారు మీరయితే మా అబ్బాయి అయితే అస్సలు చేయరు
ఉహు
ఉ
ఇంకా
ఇంకా ఏ కలర్ అంటే ఇష్టం మికి
నాకి బ్లాక్ అండ్ బ్రౌన్
బ్లాక్ అండ్ బ్రౌనా మంచిగుంటది ఆ కలర్
ఉ షర్ట్ బ్రౌన్ ఉండి బ్లాక్ కలర్ ప్యాంట్ ఉండాలె ఫార్మల్
మంచిగుంటద్
ఉమ్
చేసిండ్రా బక్రీద్కి శాపింగ్ మరి
ఆ రంజాన్ లానేే చేసినా మళ్ళా బక్రీద్కి చేయాలె షాపింగ్
అవునా మేము కూడా అంతే పెళ్ళి ఉన్నదనే తీసు కున్నాం రంజానికి చేసినాం ఇంకా బడ్డే ఏదైనా ఉంటే తీసుకోవాలిగ
ఇప్పుడు బట్టలు కొనాలె గీ బడ్డే అత్తంది మళ్ళా నవంబర్
ఊ
ఆ రోజు తీసుకుండా మళ్ళా బర్డేకి
అవును వంట చేయడం వచ్చామెకి చేస్తారా మీరు ఇంట్లో పంట
ఎగ్ ఎగరైజ్ జెతా ఏగేసుకుంటా మ్
ఇంకా
ఇంకా చై చేతా కాఫీ వేసుకుంటా
అంతేనా
ఇంగ చినా చినా గిట్లానే అద్దు ఒక్క రోజ అయితే అమ్మని చెప్పినా బిర్యానీని వేసుకుంటా అంటే మళ్ళీ ఎప్పుడైనా వంట వేసినా అనుకో ఇప్పుడు కూడా దమ్ అయితాని నీ బిర్యానీ అని చెప్తాయి.
అవునా మరి చేసి చేయాలని అప్పుడు చేయాలి కదా. చేస్తా అన్నప్పుడు చెయాలి కదా మరి ఎందుకు చేయలే?
నేస్కంటాని ఏప్పిన అంతే
అవును ఇప్పుడు ఈ కాలంలో ఆ ఆడపిల్ల, మగపిల్ల ఏం లేదు డిఫరెట్ అన్ని నేర్చుకోవాలి. అన్నీ రావాలి ఏది ఇంతకు రొట్టె వేయడం కూడా రావాలి. హాస్టల్లో పోయి ఉంటే మరి కష్టం కదా ఏదై ఎక్కడైనా దూరం వెళ్తే లేకుంటే మీ మమ్మీ ఎక్కడైనా వెళ్తే చాలా కష్టం కదా మీకి మరి హోటల్ది ఎ ఎంతని తింటాం.
బ తినన్ తినాలెం మేం హటల్ చేతే
మరి వండడం రావాలి పిల్లలకైనా, అబ్బాయిలకి చనా రావాలి నేర్చుకోండి బాగుంటది. అది కూడా ఒక టాలెంట్ లాగానే నేర్చు కోండి ఇది నాకు రావాలి అని నేర్చుకోండి ఓపికదోని
హమ్
ఎప్పుడైనా మీ మమ్మీకి జ్వరం వచ్చినా, చదాకా పోయినా మీరు వండడి.
ఆ
అ
ఇంక
అమ్మా రోజు పండుతుది కదా చూసి కొంచెం కొంచెం నేర్చుకోండి హాలిడేస్. ఏమైనా ఉంటే లేకుంటే మ్ ఇంట్లో ఉంటే నేర్చుకోండి.
హాలిడేసే దొరకలే నా కేతే
అవునా రావాలి కుకింగ్ కుకింగ్ కావాలి రొట్టే వేయడం రావాలి అన్నం వ వండడం రావాలి పూరా ఏదైనా బయట నుంచి తెచ్చుకోవచ్చు. చ్చు కానీ కనీసం అన్నంమైనా, రొట్టె అయినా వేసుకొని ఉంటే అంత జాదా ఎక్కువ కాదు కదా
ఆ అ
ఇంట్లో అందరు బాగున్నారా
బాగున్నారు ఇంట్లో ఎట్లా ఉన్నారు అందరు
అందరు బాగున్నారు
ఇంకా
ఏ ఫ్రూట్ అంటే ఇష్టం మీకి
నాకి ఐతే ఆమ్ మ్యాంగో
మాబ్బి పండా
ఉ
తింటారా మీరు
ఉ తింటా కానీ ఇగ రేట్లు బాగా ఇప్పుడు తీసుకున్నాం అంటే అప్పట్లో అయితే ఐదు ఐదు కిలోలు ఆరు కిలోలు ఉండే వండ వంద కె జి ఇట్ల చూసి తీసుకుంటండవి కాని ఇప్పుడు బా రేట్లున్నయ్ ఉన్నయ్ కానీ మా ఇట నింగ బయట ఉన్నాయ్ ఇయలనే అడిగినా ఒక అమ్మాయ్ అమ్మాని అయితే అరవైగి కిలో ఇత్తన్నయ్
అవునా
ఉ
అసలు ఈ వర్షాకాలం పడలే కదా వర్షం రాలే కదా మంచిగా ఉంటాయి ఇగ మామిడి పండ్లు కూడా ఇప్పుడు కూడా లావు ఇప్పుడు తినచ్చు ఇప్పుడు కూడా వర్షం పడతే రేటు ఎక్కువ ఉన్నది వర్షం పడితే తినొద్దు వర్షం పడితేనే రేటు తగ్గుతది ఇగ మామిడి పండు ఎందుకంటే పురుగులు వస్తాయి కదా దాంట్లోంతా
ఉ కారబ్ అయ్పో
కరాబ్ అయిపోతాయ్ ఇగ
అవు
ఇంకా మీరు ఏదైనా తెస్తారా మీ మార్కెట్ ఎళ్తరా మీరే లేకుంటే మీ వాళ్ళే ఎవరైనా వెళ్తారా
ఫస్ట్ నేనే పోయేటోడ్ని మళ్ళా అమ్మ ని తీసుకపోతాన నెక్స్ట్
అవునా వచ్చా మీకు తీసుకపోవడం ఊ
ఉ సిక్స్త్ క్లాస్ నుండి నైన్
అవునా
ఊ
సెంట్ ఉంటాలిగా
ఉ ఇంకా ఇంకా
ఇంకా చెప్పండి మామిడి పండు అలావా ఇంకా ఏమి ఇష్టం
ఇగ హోటలకే పోయి తినాలి అని ఉంటయి కానీ పైసలున్డయ్ ఫ్రెండ్స్లారాంగ పోయి ఫ్రూట్స్లోన అంతే ఏవి తినయ
మామిడి పండాల్ అంటే సమ్మర్ లో వన్
స మామిడిగా అది కూడా ఎప్పుడైనా ఒకటి తింటాగని ఎక్కువ తిన
ఔనా
ఉ
అన్ని తినాలి హెల్త్ కూడా చూసుకోవాలి ఇప్పుడు అన్ని తింటేనే ప్రోటీన్స్ ఉంటాయ్
ఈ బాగింట్లా చెయ్యరు ఉ